హలో
బాగున్నారా అక్క ఏం చేస్తున్నరు
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నం అక్క
ఇక్కడే పొలాలకు వచ్చామండి కూలీలకి వంట చేసుకొని ఇవ్వడానికి అవునండి మీరేమి చేస్తున్నారు
ఏం లేదక్క అంటే మాకు కూడా ఇప్పుడు ఈరోజు అంటే చినా చెట్లల్లో పాదులు దోకడానికి వచ్చినరూ
హ
అన్నం చేయాలక్క ఇంకా
అవునా అండి ఏమేం పెట్టారండి పొలంలో మీరు
అంటే మాయి ఇప్పుడైతే చిన్న చెట్లు అరటి చెట్లు ఉన్నాయి ఇంకా చిన్న చెట్లు బాగున్నాయి అర చెట్లు ఇంకా పంట లాస్ట్ అయిపోయింది ఇంకా కోత కొయ్యాలి ఇంకా లాస్ట్ కోత ఉంది ఇంకా అయిపోతుంది
చీనా చెట్లు ఎన్ని ఎకరాలు పెట్టారండి
చిన చెట్లు ఒక మూడు ఎకరాలు అలా ఉం టయక్క
ఔనాండి
ఆ
బాగా వస్తుందండి పంట అంతా
అంటే ఇప్పుడు సీజన్స్ బట్టి ఎండలు ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కద దా ఇప్పుడు ఎక్కువ ఉన్న డం వల్ల రేట్లు యాభై వేలు అరవై వేలు ఇంకా ఎండలు ఎక్కువ అయితే లక్ష కూడా పోతాయి అక్క టన్ను
అవునా అండి
ఉ ఇంగ లేకపోతే వర్షాలు వచ్చి ఇలాగా ఏ క్కువ ట్రాన్స్పోర్ట్ అవ్వడం లేదు అంటే ఇరవై వేలు పదైదు వేలకు ఇలా కూడా తగ్గిపోతుంది రేటు ఉన్నట్లుండి
అవునా
మీరేం పంట పెట్టినారక్క
మేము ఇవి కందులు పేట్టామండి
అవునా ఇత్తినార ఇప్పుడే
అవునండి ఇత్తినాము ముందు ఒకసారి అప్పుడే ఆ వేసేసి వచ్చినాము మరి ఇప్పుడు ఇంకోసారి పెట్టినామండి
వేరే పొలంలో పెట్నారు రా ఉహూ అంటే ఎట్లా మీరు అంటే ఎద్దుల్ని బట్టి ఎద్దుల్ని పెట్టించి ఇత్తుతార లే కంటే టాక్టర్ తోనేనా అంటే విత్తనం అక్క ఎలా ఏస్తారు ఎద్దులతో ఏస్తార లేకపోతే ట్రాక్టర్తో వే
ఎద్ ఎద్దులతో వేస్తామండి అవును ఎద్దుల్ తోపెట్టేసి విత్తి విత్తనాలు వెత్తిచ్చేది
ఉ అదే మీ సైడ్ ఇంకా పాత పద్ధతులే బాగ్
ఆ అవునండి మీరెలా చేస్తారండి
మా సైడు మేము ఎత్తుతుంటాము కాని శనక్కాయలు అంటే శనగలు ఇలాగా అంటే చానా చానా ఎకరాలు వేస్ తే ఎద్దులు కొంచెం మా సైడ్ కొంచెం తక్కువే అండి ఎద్దులు ఉండడం మీ ఎద్దులు బండ్లు కొన్ని తక్కువే అందుకే ఎక్కువ ట్రాక్టర్లతోనే ఇత్తుతుంటామండి
అవునా అండి ఏమే వేరుశనగా అవన్ని వేస్తార మీరు కందులు అలాంటివి
ఆ కందులు కొంచెం తక్కువే వేగము అంటే వేరుశనగ ఇంకా అలచందలు మళ్ళీ శనగలూ ఇలా వేస్తుంటాం మేం ఎకరాలు ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు కూడా వేస్తుంటారు
అవునండి వాటర్ బాగుంటుందా మీకు అక్కడ
అంటే ఒక్కొక్కసారీ ఆ వానని నమ్ముకొని కూడా వేస్తుంటాం మోఇంకో లేదంటే ఇ అప్పుడైతే ప్రస్తానికి మా ఊర్లో కాలవ కాలవ నీళ్ళు వస్తాయండి మా ఊరికి అలాగా కాలవ నీళ్ళు వచ్చినప్పుడు గవర్నమెంటే మొత్తం ఒక కాలవకి పెద్ద కాలవకి అక్కడ పెద్ద పెద్ద మో టర్లు పెట్టి చేసి ఆ ఊర్లో ఉన్న రైత్ వధలందరిక ఆ కాల ఆ మోటార్ నుంచి నీరు సరఫరా అయ్యేటట్టు గవర్నమెంటట్ే పెట్టింది
ఆ
అలాగా అంటే ఎవరికైతే అవసరం ఉంటయో నీళ్ళు ఆ రైతులందరూ ఒక రోజు ఒక ఒక దగ్గర అంత సమావేశం అయ్యేసి ఎలా ఎ అంటే ఎలా వేసుకున్నాము అన్నట్టు అంతా మాట్లాడుకొని ఒక్కొక్ ఒక రోజు ఈ రోజు నాకు రేపు నీకు అలాగా మొత్తం అంతా ఒక రాష్ట్ర పెట్టుకొని
ఆ
ఎవరి పొలంలో వాళ్ళు తిప్పేది అయిపోయిన తర్వాత అలాగా వేరే వాళ్ళ పొలం క అలా కాాలవ నీళ్ళు ది త్గుతుంటారు
హ
ఇంకా కొంతమంది అయితే కాాలవ నీళ్ళు అంటే కొన్ని మోటార్లు సదుపాయం లేదు అనుకుంటే వాళ్ళ సొంతంగా ఉన్న బోర్లా లోని వచ్చే నీళ్ళలోని అవి స్ప్రింకర్స్ అని అవి స్ప్రింకర్స్ అయితే భూమి తొందరగా నా తుంది క తక్కువ నీరులోనే భూమి తొందరగా నానిపోతుంది తేమ బాగా తేమ అయిపోయి చె అట్లకంత బాగుంటుందనేసి పైపులు పెట్టేసి స్ప్రింక్లర్స్ పెడుతుంటారు
అవునండి
ఆ అలాగ పెడుతుంటాం అక్క మీర ఎలాగా వర్షాంకా కాలవ నీళ్ళ అలా ఏమన్నా వస్తుంటాయా
మేము బోర్ లేపిస్తామండి బోర్లు ఉంది
అవునా
అవును బోర్ నుంచి ఇంకా సరఫరా చేస్తాం
బోర్లలో నీళ్లు బాగున్నా న్నాయాక్క
ఆ ఉన్నాయండి బాగానే
ఆ వర్షం వచ్చిందా మీ సైడు
ఆ వచ్చిందండి మొన్న రెండు రోజులు మళ్ళీ ఇంకా రాలేదు మీ సైడ్ వస్తుందా వర్షమా
ఇంకా అంటే భూమి పదునయ అంత వర్షం అయితే రాలేదు కొంచెం కొంచెం భూమి దరిచే అంత వర్షం వచ్చింది
అవునండి కూల్ మీరు వెళ్లి పొలంలో పనులు చేస్తారా లేదా చేపచ్చేదేనా
చేస్తుంటాం అక్క అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఇప్పుడు మిరప పెట్టినాం అనుకో మిరప కూడా పెడుతుంటాము అలా మిరప కొంచెం ఒకైక్క అలా పెట్టినప్పుడు మేమే ఇంట్లో వాళ్ళ వెళ్తుంటాం అక్క అంటే ఒక్కొసారి కొంత కొంత భూమికియితే కూలలు రారు ఒకరు ఇద్దరు అయితే అస్సలు రారు
అవును
ఐదరు మంది పది మంది అలా అయితేనే వస్తారు కాబట్ టే ఇంకా మేమే ఆ ఒక నాలుగైదు రోజులు పొద్దున కొద్దిసేపు సాయంత్రం కొద్దిసేపు అలా పో ఏసి తగు వస్తుంటాం కలుపు తీసేది గాని
అవునా
చెట్లకి అంటే పక్కన గుంతలతోగేసి మందులు పోస్తుంటాము అలా గుంతలు తీయడం ఒక రోజు అంటే ఇంకొక రోజు మందు పోయ ఇడం అలాగా మేమే కొంచెం కొంచెం చేసుకుంటామండి ఇంకా పెద్ద పెద్ద పంటలు ఇలాగా అర చెట్లు వచ్చినా చెట్లు వచ్చినా కాయలు పీకాలన్నా ఇలా అయితే చనా మంది కూలలే వస్తారు
అవునా అంది
మీ సైడ్ కూలలు బాగా వస్తారా
ఆ వస్తారంండి చిన్న చిన్న పనులు కలుపు తీయడం ఇట్లా బట్టి మేమే వెళ్లి చేసుకుంటాము ఇంకా వేర పెద్ద పెద్ద పనులు ఉన్నప్పుడు అంతా కూలీ వాళ్ళని
అవునా మీ సైడ్ కూ అంటే కూలి వాళ్ళ లాకి రోజు వర కూ ఎంత ఉంటుంది
ఓ ఐదు వందలు ఉంటుందండి ఒక్కొక్కరికి మీ సైడ్ ఎంత ఇస్తారు
మా సైడ్ అంటే పని బట్టి అండి అక్క ఇవాగ అంటే ఇది ఏదైనా కలుపు తీసే పని ఇలాగ ఆడోళ్లు చేస్తుంటారు కదా ఇలాగ చేసే పనుల్కేతే రెండు వందలు రెండు వందల యాభై ఇలా ఇస్తుంటాము ఇంకా లేదు మొగళ్ళు ఈ రోజు వచ్చారని చెప్పినాను కదా మొగళ్ళు అ అంటే పాదులు దోకడానికి మగళ్ళ ఎక్కువ వస్తుంటారు మగవాళ్ళు వాళ్ళకైతే నాలుగు వందల యాభై ఐదు వందలు అలా ఇస్తుంటారు అక్క
అవునండి
ఆ మగ వాళ్ళకైతే కో కొంచెం ఉ మీ సైడ్
మా సైడ్ అంతే అండి ఇప్పుడు అంతా ఎక్కువ అయింది కదా గ్యాస్ ప్రాబ్లమ్ అవి అవన్నీ వచ్చినాయి కాబట్టి ఇంకా వాళ్ళు ఐదు వందల రేట్లు అడుగుతారు అంత ఇస్తేనే వస్తామని ఇంకా పనిర్సేబ కాబట్టి సరే అని చెప్పి ఇస్తుంటారు
అవునవునక్క అది కూడా కరెక్టే ఒక్కొక్కసారి మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ లూ రారు అలాంటప్ ఇప్పుడు వాళ్ళకే డిమాండ్ ఎక్కు ఉంటుంది వాళ్ ఎంత డబ్బులు అడిగి తే అంత డబ్బులు ఇచ్చి మనం పిల్చుకోవాలా
అవునండి ఇంకా కూరగాయల చెట్లన్నీ యేస్తారా మీ సైడు
ఆ ఏస్తుంటాం అక్క అంటే చానా చానా వేయం గాని కొంచం కొంచం ఇంట్లోకి అయే అన్ని లేదంటే కొన్ని కొన్ని చిన్న చిన్న మార్కెట్లకి అంటే వ్యాపారస్తులులొచ్చి తీసుకుపోయే అంత వేయం గని మేం మేమే ఊర్లో అ అమ్ముకోవడం వేరే ఊర్లకి ఆటో వేసుకొని పోయి అమ్ముకు రావడం అలాగా అన్ని అయ్యే అంతా పెడుతుంటాము. కాకరకాయలు బీర కాయలు ఇంకా అలాగా చిన్ చిన్నవేవయిన
ఓకే
ఆ మా సైడు కొంచం నీళ్లు తక్కు అక్కా
అవునా
ఇప్పుడు అదీ గా ఇంకా ఇంకా ఎండలకాలం వస్తే ఇంకా ఉన్న నీళ్ళు కూడా బోర్లలో తగ్గిపోతయి, అసలు ఇంకొక బోర్ ఏయాల్సి వస్తుంది.
అవునిఫ్ ఇప్పుడు, ముందే ఎండ ఎక్కువ ఉంది కదండీ.
అవునవును, ఇంక ఇప్పుడు ఇం కాలవ నీళ్ళు కూడా స్టాప్ చేసేసినారు.
ఓకే రా
కాబట్టి ఇంకా బోర్లలో ఉన్న తంపు గుడా రాదు అస్సలు. బోర్లలోకి వర్షం వచ్చి కాలవ నీళ్ళు అలా వస్తుంటే. బోర్లల్లోగ్గుడా నీల్ ళ్ళు లోపల లోపల ఇంకుతుంటయి, అలాగా బాగా వస్తుంటయి. ఇప్పుడు అవన్నీ ఏం లేవు కాబట్ తి బోర్ అంతా ఎండిపోతా అంటుంది.
అవునండి. మీరు పొలం పనులేన? వేరే? ఇంకా, ఏమన్నా పనులు చేస్తుంటారా?
ఏం లేదక్క, అంతా పొలమే.
పొలమే, కూలో వాళ్ళకి అంతా మీరేనా అన్ ఆ ఫుడ్ చేసుకొని పోయేది వంట?
హ్ మేమే అక్క అంటే, ఒక్కొక్కసారి మా పక్కింటి వాళ్ళతో, హెలప్ హెల్ప్ తీసుకో సహాయం చేసుకోవడం గాని ఆ ఒకవేళ వాళ్ళత్ తోట్లోల్లకి ఎవరైనా, చానా మంది కూలోల్లోస్తే వస్తే వాళ్ళు వంట చేసినప్పుడు నేను పోయి డా సహాయం చేస్తుంటాను. అలాగా మా తోటలకి ఎవరైనా వచ్చినప్పుడు అంటే కూలోళ్ళు చానా చానా అన్నం కూరలు అలా చేయాలంటే, మా పక్కింటి వాళ్ళు అలా వస్తుంటరు అక్క. మీరెలాగా? మీకు అంటే అంతమంది కూలొళ్ళు రారా? మీరేం అంటే కందికి అంత కూలోళ్ళు ఏం పట్. పట్టారేమో గదా?
తమంది ఏం ఉండరండి. వాళ్ళు ఇంకా తక్కువ మంది కాబట్టి వచ్చేది వాళ్ళే తెచ్చుకుంటారు నార్మల్ గా. టీలు అలాంటివయితే ఇస్తాము.
అవునవును. ఆ ఆ
ఇంక్
సరే అక్కా.
సరే అండి.
ఆ